ఇన్ని రోజులకు పట్టిందా నీక్ ఫోన్ ఎత్తేకి కా జేసుకుంటరు మీ ఇంట్ల పెట్టుకోచ్చు ఏ
నువ్ పెళ్లి సందుల్లా అవిట్ల అన్నిట్ల బిజీగా ఉండి మాకు చేయకపోతే
సరేలే ఏం చేస్తున్నవ్
వాకింగ్ చేస్తున్నానే నువ్ ఏం చేస్తున్నవ్
ఇప్పుడే టీ తాగినా రూమ్ కచ్చినా మళ్ళీ జరం రీస్టార్ట్ అయింది
ఎందుకట్లా ఏం తిన్నావ్ పడాన్ని
అరే నేన్ ఏం అసలు కనీసం స్ప్రైట్ కూడా తాగలేదే తల్లి నా జీవితానికి నాగు
మరేందుకు నై మరేందుకు నైట్ జర్నీ చేసినందుకు కా
అసలు నేను నైట్ ఏం తినలే నేను ఫ్రూట్సేగా నువ్వు చూసునవ్ కదా ఆ పుచ్చకాయ పీస్ పిసు పైనాపిల్ పిసు తప్ప ఏమన్నా తిన్నానా నేను
మ్మ్ తినలేదు కానీ నైట్ చాలి ఎక్కువుండేనా మరి
చలియా ఎండాకాలమే ఇది చలి లేదు ఏం బాగా బాడీ పెయిన్స్ వస్తునయ్ ఇందాక పడుకుంనానా అసలు చేతనా ఎత్త లేదులే ఇద్దాం అంటే
జర్నీ వల్ల కావచ్చు
మ్మ్ ఆ
టీ తాగిర్రా మరి, పెడు
తాగినం మా ఫ్రెండ్ చేేషింది
మ్మహ్ కాల్ని కాల్ చేషిందా మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరి
మ్మ్ బాగున్నరు అందరూ
ఎప్పుడోచ్చిరట వాళ్ళు
ఏ వాళ్ వాళ్ళు ఇక్కడే ఉన్నరు ఎక్కడికి పోలే, నేనే పోయినా వచ్చినా
అటెండెన్స్ పోయింది నీది ఇగా
పోయినయ్ ఇగ జసేదేమ్ లేదు
ఎంతుంది పర్సంటేజ్
ఇంకా అప్పుడేం చెప్పర్లే గాని ఖచ్చితంగా ఇగా నేన్ తీసుకుంది ట్వంటీ డేస్ లీవ్ కాబట్టి నాకు ఖచ్చితంగా వస్తాది షార్టేజ్
మ్మ్ అంటే నువ్వు ఇప్పుడు చూసుకోరాదా అటెండెన్స్ ఇట్లా ఫోన్లో అట్లా
ఆ రాదు
మా అక్కకి చూసుకో వస్తాదే ఇట్లా వాళ్ళ కాలేజ్
వాళ్ళ కాలేజ్ అబ్డేటెడ్ జ్రీ కాలేజ్ డొక్కు కాలేజ్ అప్డేట్ చేయలేదులే
ఏ
మ్మ్
ఇంకా ఎట్లా జరిగినయ్ మరి పనులు
మ్మ్ నాకు తెలుస్తుంది గా ఎట్లా జరిగినాయో
మీ ఫ్రెండ్ ఇంటికి వచ్చింది కదా మరి ఏమన్నది ఎట్లా జరిగినయ్ ఆటా బాగా చూసుకున్నారా మరి మీరు
మంచిగనే చూసుకున్నాంలే గాని నీతో ఏం చెప్పలేదా
నాతోనేమ్ మంటాది నాతోటి ఏం అనలేదు నేను అడి అడగలే ఏం అడగలే
స్నాప్ పేట్టింది కదా నువ్వు అందుకనే ఇష్టం అని
ఏయ అమ్మనే అమ్మనే ఓ చూసేది
ఇట్లా నానమ్మకి హెల్ప్ చేస్తున్నావు కదా పెళ్ళప్పుడు తీసుకా పోతున్నావు కదా పైకి
పైకి గ ఆ అవునా అంటే పైకి తీసుకెళ్ళిందేమో స్టేజ్ పైకి తీసుకెళ్లిందేమో నాయనమ్మని అక్కడ నడిపించింది ఏమో ఇంకో నానమ్మ వాళ్ళ చెల్లె అనమాట అమే సొంతం చెల్లె
ఉ
ఇంకా కింద పడిందంటవ కింద పడింది అంటా ఆటోలో వచ్చేటప్పుడు టిఫిన్ కోసం ఆగితే టిఫిన్ కోసం టిఫిన్ కోసం అని దిగితే రాయిదట్టి పడిందంట
అబ్బా
ఆమెది ఎలా ఉందంటే ఇద్దరు కొడుకులు ఉన్నా గాని సంతోషంగా గడపలేని జీవితం ఆమేది
ఎవరిది
ఆ నాయనమ్మ నాయనమ్మ వాళ్ సొంతం చెల్ల ఆమే సిబ్లింగ్ ఉమ్
ఇప్పుడు ఎట్లుందటా మరి అంత సెట్ అయిందా కాలు
గామెకు అలవాటే ఇగా అవన్నీ అలాంటివి ఈమెకి ఎందంటే కొంచెం తీట కూడా ఉందిలే కోబాయి కొడుకులు మంచిగా వచ్చి మాట్లాడిన అప్పుడప్పుడు మాట్లాడది తిక్కలు తిక్కలు చేతది చిరాకు చిరాకు తెప్పిస్ ఉమ్ అయినా గాదని చూసుకోవాలి కదా నే తల్లిని
అవును వాళ్ళది కూడా తప్పు ఉందిలే
ఉమ్
ఉ మన ఫ్రెండే ఏమి చెప్పలేదు ఇగా మన ఫ్రెండే ఏం చెప్పలేదుగా నాకైతే ఇట్లా ఇట్లా జరిగింది అని ఏం అడగలే
మొన్న ఎంగేజ్మెంట్ ఐన్ ఉండే కదా ఈడ
ఆ
ఇగా ఫొటోస్ వంపుమన్నది పంపిన అమ్మాయి బాగుంది అని చెప్పింది అంతే
ఉహు
స్టేటస్ వెట్టినా కదా ఇట్లా ఎంగేజ్మెంట్ వీడియో
మేము కూడా కెమెరా అన్న తెలిసిన అన్నయ్య అనమాట అంటే అన్నయ్యకి తెలుసు ఎవరు వదిన వాళ్ళు ఉన్నారుగా వాళ్ళ ఫ్రెండ్ ఏ అనమాట్ సో అన్నయ్య అన్నడుగా అరే చెల్లెమను వారో ఫోటోలు దిగుతా అంటే రార కెమెరా మనకు గెలిసినా ఐన కెమెరా మ్యాను లించు ఇస్తారాన్నకి దిగిన మీంగా ఆ రోజు ఉమ్ ఏమైంది
మొత్తం వాళ్ళ సైడ్ వాళ్ళే అమ్మాయి సైడ్ వాళ్ళే దిగిర్రు మొత్తం గంట గంట తెలుసా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూర్చున్నది గంట సేమ్ అట్లనే తీసిరు ఏం తీసిరో ఏమో అసలు ఆ వీడియో తీసిండో
ఉ కంటిన్యూయస్ గా జర్నీస్ అయినాయి గా అందుకే బాడీ బాగా అయిపోయింది అనమాట ఏ నాకేం బాగానే ఉన్నది గాని కంటిన్యూయస్ జెర్నీస్ వాళ్ళ అవి కూడ లాంగ్ లాంగ్ జెర్నీస్ కదా మయి అన్ని
నవును
ఉ అందుకే ఇట్ల అయ్యింది
నేను ఎంగేజ్ మెంట్ రోజు అక్కడికి వెళ్ళంగానే ఆ కొత్త ఆంటీ దగ్గరకు వోయిననే
ఉ
పోయి అంటే బాగున్నార అంటే ఆమె ఎట్లా చూసింది అంటే ఎవరు నువ్వు అన్నట్టు చూసింది
నువ్వు అంటీ అన్నవు కదే పోగానే
ఆ వరుసకు అంటీ ఏ ఐతది కదా
అయినా గని కొంచెం పరిచయం అయిన తర్వాత మాట్లా తున్నప్పుడు ఎప్పుడంటే బాగుంటది ఉ అదే పరిచయం చేయాల్సింది అందుకే ఆమె ఈ పిల్లోరు నన్న అంటీ పైగ నువ్వు కూడ పెద్దగా కనిపిసు పెద్దదానివే గదా చిన్నపిల్లవు కాదు కద ఇంత పెద్ద అమ్మాయి నన్ను ఆంటీ ఆన్ అంది అని ఆమె రియాక్షన్ ఇచ్చి తర్వాత మేము నార్మల్గ
మెల్లగ మాట్లాడుతుంది ఇట్లా సైలెంట్గా
అది అమ్మదు బ్రో రియాలిటీ ఫేస్ ద రియాలిటీ అంటరు కదా
ఇల్లది ఇల్లేమో ఫోన్ లో మంచిగా మాట్లాడుకుంటారు
ఉ
మామనే పరిచయం చేయలేడు
మామ ఫాల్ట్ ఆది
హు
అన్నయ్య డైరెక్ట్ నా నెంబర్ పెట్టి చెల్లకి నీ నెంబర్ ఇచ్చిన నీకు ఫోన్ చేస్తది
మా మామ కూడ అట్లనే ఉంటా అయిపోతుండే
కేమో మీ వదిన నెంబర్ ఇచ్చిన ఫోన్ చేసి మాట్లాడుపో అన్నాడు అయితే నేను నేమో ఇబ్బంది ఫీల్ అయితదిలే కొత్త నంబర్ గద ఇబుడు నేన్ జీషణనుకో అనుకో కొత్త నెంబర్ ఎందుకులే అందరం చేయడం ఇగ వద్దులే అని చేయలే తర్వాత ఆ ఒక రోజు అన్నయ్యకి ఫోన్ చేస్తే అన్నయ్య బటు మాట్లాడిపో మీ ఒదినతో మాట్లాడుతలేవంట
ఉ
అంటుంది ఎప్పుడు నువ్వు మీ అన్నయ్య దగ్గర నుంచి ఎప్పుడో నెంబర్ తీసుకొని ఎందుకు నాకు ఫోన్ చేయలేదు నువ్వు అని అంటుంది హూ పర్లేదు ఇప్పటికైతే మంచినే కలిసిపోయింది
అవి తీసుకొచ్చినావు నువ్వే అలవాటు అయిపోయినావు ఇగ
హు
ఇగ మంచిగా మాట్లాడుతున్నాను
నిన్న కూడ షాపింగ్కి వెళ్ళినాం అనమాట నిన్న పొద్దున
మంచిగాల్సిపోయిర్రను కొ ఇగ
అంటే ఆ వదిన కొంచెం విలేజ్ లో ఉంటది కదా ఆమె ఆ స్టైల్ అంతా విలేజ్ టైప్ లో ఉంటదన్నమాట ఈ పెద్దమ్మకి అవి ఆడ్రస్లు నచ్చట్లే అందుకే నువ్వు కొన్నే తెచ్చుకో నేను అడగొనిస్తా నీకు అనింది ఇంగ ఇడికొచ్చినంక మేమే కొన్ని టాప్స్ డ్రెస్సెస్ కొనిచ్చినాము ఇవేస్కో ఊర్ కంటే ఆచున్ని బొద్దు అప్పట్లాగా కప్పుకొకు అహ లేదు డ్రెస్లే గాని కొంచమై పత్
చూడిదార్ టైపా
ఏ చుడిదారు కూడా కాదు దాన్ డిఫరెంట్గా వేసుకుంటది అంగా ఆమె కొన్న టే లే డ్రెస్లే గానీ అవు లుక్ ఉండవు అవి తనేసుకున్న ఇగ కొత్త పెళ్లి కూతురు ఎట్లుండవే అని మంచి మంచియి కొనిచ్చింది ఇగ హలో
వినిపిస్తుందా
హ నువ్వే హలో అంటలేవు ఉంటు వినపడట్లే నా వాయిసు
సడన్ గా కట్ అయింది ని వాయిసు
కట్ అవ్వడం కాదే స్నాపు నోటిఫికేషన్ వచ్చిందా
ఆహా
చెవు దగ్గర పెట్టుకున్నానా వెంటనే స్నాప్ ఓపెన్ అయింది ఈ ఈ యాప్ క్లోజ్ అయితది కదా స్నాప్ ఓపెన్ అయితే
వాయిస్ ఇట్లా ఒక్కటే సారి కట్ అయినట్టు వచ్చింది హుమ్ ఆ
ఆ
ఇంకా మరి ఎవరెవరికి చెసినవ్ కాలు
ఫ్రెండు తర్వాత నువ్వు
అహ అంత మంచిదేనా మరి ఇంట్ల
హుమ్ మంచిదే కానీ మళ్ళీ ఫీవర్ వస్తదేమొని భయంమయితుింది నాకు
ఏ అవన్నీ భయలన్నీ పెట్టుకోకు భయం పెట్టుకుంటే అట్లనే అయితది
దనే నీకు ఇంత ఫీవర్ ఉంది రేపు కర్ణాటక బంద్ హాస్పిటల్కి పోదాం పా అంటే నినే ఏం సప్పుడు చేయలె
మరి ఒకసారి అది తగ్గదు అనుకుంట